ఆ క్క ఆ అక్క వినిపిస్తు
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నావ్ హలో
ఏం లేదక్క ఖాలినే ఉక్కాలి
ఆ లేదు ఫీవర్
ఉ ఊ ఎంటిదక్క
స్కూలికి ఓట్లే వారా
ఎవరు నేనా లేదక్క
మల్లేప్పనుంచి
ఇగ మల్లొకెలా హాస్టెల్ ఓపెనయితే తెలుతది
అంతేనా
ఇప్పుడు వాళ్ళంతా పే అసలు పాతోళ్ళని తీసేసిర్రంట కొత్త ప్రిన్స్ పల్ వచ్చిండు ఆయన స్ట్రిక్ట్ ఉండు ఆయనకు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కావాలంట
వామ్
ఇగ పాతోళ్ళందరిని తీసేసి చ
అయ్యో పాపం
ఉ
మరి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అంటే కష్టమే
ఊ ఎమో ఇగ మీకే తెలివాలగా అక్కి నాకు అదొక్కడ తప్ప అల్ల కూడా అల్ల కూడా ఏమన్నా అంటే ఇ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అంటారు మళ్ళీ అక్కడా వత్త బరకర్ జెషి ఎంక్వైరీ చేస్ దగ్గరే ఇస్తారు
ఏడ్వరని మరి నేనే సైలెంట్ గున్న
ఎక్కడ బ్యాంకులలా ఆడ ఇడ లెవ్క్క
లేవ్వురా వెళ్ళడిగినా ఏం చెప్పట్లే లెవ్వు లెవ్వు అంటారు నేను అత్తతో మాదిరి
ఉ
లేదు క్క షాప్ లోకి పోదాం తీ ఏదనా జాబ్ దొరికిప్పుడే పోదాం లే అన్నట్టు మా ఫ్రెండ్ కు చెప్పినా ఏ రండు సంవత్సరాలు అయితు జాబ్ లో జాయిన్గాని చెప్తాన
ఆ అమగదా
ఆ సూత్తా సూతా అంటాండు ఏం చెప్తలేదు
ఆ తరుకొల్లాక్కేగా
ఆ
వామ్మా ఆమెకు ఎప్పుడక్క మనం స్టార్టింగ్ లోనే చెప్పినాం
ఆ స్టార్టింగ్ లోనే చెప్పినం అసలు ఏం చెప్పట్లేదు అడిగితే ఉండని ఉన్నాదని చెప్పలే అడుగుతా కనుకుంటా అంటాండు మస్తు బిల్డప్ చెత్తంది అసలు డి అవునా తెలివదురా నాకు స అవునా నాకు ఉ అంటే అతోడి ఇటు అదోటి ఎయిట్టు టెన్ అని చెప్పింది
ఎయిట్ టెన్న
ఆ ఎనిమిది ఎయిట్ కే నో టెన్ కే నో అని చెప్పింది
అంటే పెరిగిందేమో అక్క మరి
మొన్న చూడ్ టూవెన్ వస్తానయ్ అన్నది ఆ కరెక్టే ఆ ఏం అబద్ద్దని చెప్తాను చెప్పకుండమేలని ఆమెకొత్తే మనకేమైన ఇత్తద
ఎవరికొచ్చినా ఇళ్ల ఇంట్లో ఉండలేక మనకు పోబుద్ధి అయితాంది
మావోల్లే
అ
సుష్టల్ల సదుకుర ఏతారంటారు
అందు
అ సూసేటోళ్లు బయదు బారలోల్ల సదువుకొని ఏం జేత్తరు ఇడ జాబ్ చూసుకోవచ్చు గా
జాబ్ చూసుకొండానికి పోతేనేమ అవసరమా ఆడపిల్లని అంత దూరం పంపాల గిడి వంపాలనా గాడి వంపాలనా అంటు
ఆ
అ
అంతకే వన్ అడుగుతే ఫోన్ లోనే ఉంది నేను ఆన్లైన్ లో జాబ్ చేస్తానా అని చెప్పు.
ఎ మ తాన్
వాయిసు కట్టైతందంట్ట
ఇవాలా బాగా బయట ఏళ్లొద్దు
ఆ
ఏ ఎద అ అ మళా ఎలగో చేస్తే వాడ
ఏళ్తే
మా ఫ్రెండ్ హైదరాబాద్ పోయింది ఉన్నమాట ని సామాలు చేద్దిరా కార్తీక్ పుట్టాడు బయలుదేర్నివరకు
ఓహా
అప్ అప్పుడు స్టార్టింగ్ నుంచి ఎప్పటి నుంచి అడిగితే నన్ననరు నా నేను రానని చెప్ అలా ఇప్పుకుమె రేమియ్
అ
ఏ చేప్పు తా ఇగ మనం హోప్స్ ఇచ్చడు ఎందుకు వాళకి ఇష్టం ఎ చేసుకొని మనల్ని గోలారని తెలిసినాక ఏన అది అంటే మళ ఊకుం అయి న పోకుండా అయి అ చె
అంతే ఇక్కడే మనకు దగ్గర్లుగానే చూసుకుంటే బస్సు ఫ్రీయె
ఎందుకంటే అక్కడ కల్చర్ మంచిగా ఉండదని తోలని అంటారు ఇక్కడోళ్లు ఇంక అది కూడా కర ఫ వాళ్ళ హస్బెండ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు వాళ్ళ ఆయన చెప్పండంట ఫ్రెండ్ కి కా వచ్చినట్టుగా కలవడానికి కలిసిందంట ఏ ఇక్కడ షాప్ లో కలిస్తే చెప్పిండ అంట ఇక్కడ అత్త కూడా చాలా మంది ఉంటంది చిల్ల చిల్లరా మోసం చేసేటోళ్లు పైసలు కొంటున్నది ఇడ పైసలు కొ ఆ వేస్ ఎక్కువు మోసం చేస్తారు సిటీ అందని కదల్ చెప్పిండంట
ఆ
ఆయన చెప్తూనే ఉన్నాడంట ఒక ఆమె ఫోన్ చేసి నేను మార్ట్ ఉంది సామాన్లుకొనుకున్న పదిహేను వందలు ఫోన్ పే చేయవా అని అడుగుతుది
హ
అన్నయ్య చూసి ఇట్లనే అడుగుతారా తర్వాత ఇస్తా అంటరూ ఇయరు ని ఇష్టం అని చెప్పినడు
ఆ
అడగొల్గా ఖర్చులు పెట్టుకుంటే మిగలవు కిరాయి కూడా వెళ్లాలని చెప్పిండంట పాపం అలాయితే ఎక్కడిస్తావ్ ఉండాలనుకుంటే చక్కగా ఉంటరు లేకపోతే ఇంటికీపో అని అన్నాడు
అవును
అడా మొత్తం మోసంజేసేట్లో ఉన్నారసాలకి ఇలాన్
అవును
డెంట్ల మోసం చేతాడో తెల్వదు
హ్మ్
అందుకే నేను రానని చెప్పిన సండ్రోలు బతిమ్లాడింది రా రాదు వస్తే మామూలు పంపించారు అంటే నువ్వు పోతే పో అమ్మ నువ్ రేపు ఏదైనా పన్ చేతే మ మీదకు అదే మంచిది
అంతే
వాలే వాళ్ళు ఎ ఎట్లైనా వాళ్ళలోనే మంచిగా బైట ఏయకున్నా మనల్ని బైటతారు ఎందుకు
ఆ
అవింది కానీ స్టేటస్ చుత రోజు ఏదో ఒకటి ఏదో ఒకటి తిరుగుడే తిరుగుడు అ అసల్ పంచెతందో మరి తీరుగుత్తాందో అర్ధంకాట్లే
ఆ
బట్టల షాపుకి బేకారి గలకు టైం అన్నట్రు ఆటస్ గ్రామస్ భ
ఇఎందుకు అయ్యో షట్ ఆ అమె పోయి చాల్రోలై
ఏం చెప్తాంది
ఏమో అక్క ఎవులోనో చేస్తున్నా నా ఏదో ఆఫీసు లో
ఎంతోతనైట
తటిన్ కేకును తటిన్ కేక్ వస్తున్నాయంట
అవ్నా ఎమ్మోరా అప్పుడు ఒకసారి నేను చెప్పి చెప్తే చేద్దా అంటనే జాబు అననా అప్పుడు మేం హైదరాబాద్లో లేనప్
హ
నేన్ వేరే దాంట్లో జాయింకాలే
అట్లా కావాలి అట్లా వస్తవా అంటే రానప్ప ఇటు ఫోన్ చేసిందే అన్నది
మ్
నడు లెమ్మను
ఆ కాకపోతే అక్క ఎంతైనా అక్కడ సిటీలుంటేనే కొంచం మనకు నాలెడ్జ్ అనేది అసలు ఉండే వి ధానం ఇయన్ని తెల్తయి
కల్షాలు జాగ్రత్తగుంటే ఏం కాదు.
ఎందుకంటే ఆడ ఎట్లుండాలే ఎట్లా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎట్ల ఉండాలి. చాలా నోలెడ్జ్ వస్తది సిటీలుంటే
నేను ఒక వన్ మంత్ ఉంటనే నాక్ అర్థమైంది.
ఆ చాలా తెల్సుసొత్తది ఫస్ట్ ఆఫ్ ఆల్ డేర్ వత్తది ఆడిక్ పోతే
కన్ సొంతంగా మనం మెట్రో ఎక్కి పోయే అంత టాలెంట్ నేనైతే మా మా బావ వాళ్ళ ఇంటికాంచి దూరం నేను ఫస్ట్ స్టార్టింగ్ల పోయేటప్పుడు మనకేం తెల్సు మనకు మెట్రోనే తెల్వదు. కెర్రిచ్ ఇక్కడ ఊగా చేంజ్ అడుగుతుందామే తర్వాత పోతండ అక్కడ బైట టికెట్స్ ఇచ్చే దగ్గర గూగుల్ మ్యాప్ వాళ్ళు ఉంటరు వాళ్ళు చెప్పింరు ఫోన్ల ఎట్ల టికెట్ బుక్ చేస్కోవచ్చు అని చెప్తే నేను ఫోన్ పే యాప్ డౌన్లోడ్ చేసుకొన్ ఫోన్ యాప్ ఓపెన్ చేస్కొని మెట్రో టికెట్ బుక్ చేస్కొని పోవడం. ఒక టూ డేస్ అలవాటైనంక తర్వాత ఇగ వాళ్ళన్ ఎందుకు అడుగుత నేను ఫోన్లో పైసలుంటే ఇగ డైరెక్ట్ ఫోన్ల ఆన్లైన్లనే టికెట్ ఆర్డర్ చేస్కో టికెట్ బుక్ చేస్కోవడం. ట్రైన్ ఎక్కడం, దిగడం. కొంచం ఏమంటరు స్పెషల్క్ చెప్ తాన్టే గుర్తుంచుకోని అది రిజిస్టేషన్కి నేమ్ చెప్ తా ఉంటది మెట్రోల అది చెప్తాన మన స్టేషన్ వచ్చిందంటే ఆ వచ్చింది దిగాలి. కొంచం కన్ఫ్యూజ్ అయితది. ఒక త్రీ ఫోర్ డేస్ దాకా గుడా గాదు వన్ వీక్ దాకా కూడా కన్ఫ్యూజ్ అయిద్ది ఎట్ సైడ్ దిగాలి ఎట్
అమ్మో నేన్ ఇప్పట్ వరకు గుడా ఎప్పుడు ఒక్కదాన్నే పోలే అంటే నాకా మెట్రో లైయి ఇయి అని భయంమయ్యే ఎప్పుడైన ఇగ ఇప్పుడు ఈల్లుంటేనే
నేనైతే ఒకసారే నా ఇంటర్వ్యూ అప్పుడే మా అమ్మ వచ్చింది అంతే మా అమ్మను మా బాబు మా బావ కూతుర్ వచ్చింరు తర్వాత దినం నుంచి నాకు ఆరోజు ఈవెనింగ్ ఇంటికొచ్చిన ఏ ఏమంటరు తర్వాత ఒక డే తర్వాత ట్రైనింగ్ ఆమ సెలెక్ట్ అయ్యావని ఫోన్ చేసింది. ఇంటికొచ్చిన్ తర్వాత డే నుంచి మా అమ్మ గోల
ఆ
నేనే మెట్రో ఎక్కి పోయి నేనే వచ్చుడు. స్టార్టింగ్ ఫోర్ డేస్ అయితే మస్తు భయమైంది టూ డేస్ అంటే ట్రైనింగ్ ఇచ్చే రూమ్ ఒకసార్ చూపిచ్ మళ్ళ తర్వాత పోలే అర్థం కాలే అల్ మళ్ళ టికెట్ కౌంటర్ల సార్ని సార్ ట్రైన్ చ్చె రూమ్ ఎక్కడ అన్ అడుగుతే చెప్పిండు ఒక రెండు సార్ల చూసినంక అర్థమైతే ఇగ పొయ్యేది. ఇందొక ఫ్లోర్ ఉంటది మొత్తం షాపింగ్స్ ఉంటయి అట్ తిరిగి రావచ్చు పైన ఒక ఫ్లోర్ ఉంటది మళ్ళ పైన ఇంకో దాంట్ల ట్రైన్
ఉహుమ్
వామ్మో కుప్పలు కుప్పలు ఎక్కుతారు జనాలు అయితే సరేరా
ఆ